హలో హాయ్ అండి హాయ్ అండి బాగున్నారా ఏం లేదు భోజనం చేస్తున్నాం మీరు చేశారా చేస్తున్నామండి ఏం వెరైటీలు చేసారు ఇవాళ ఇవాళ పాలకూర పప్పండి ఆలుగడ్డ ఫ్రైయండి మీదేం కూరలండి
మాకు నేను పన్నీర్ కర్రీ చేశానండి మా పిల్లలకి ఇష్టమని
అచా మీరేమి ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తారండి
ఆ
మా అన్న గు పన్నీర్ బిర్యానీ ఇష్టము ఫ్రైడ్ రైస్ ఇష్టము అంటే సహజంగా మేము మామూలుగా వేరే ఫుడ్ తింటా ఉంటాము అంటే మేము నాన్ వెజిటరియన్ నాన్ వెజ్ తింటూ ఉంటాము మీరు తింటరాండి నాన్ వెజ్ మా పిల్లలకి చికెను, ఫిష్ అంటే చాలా ఇష్టమండి నాకు కూడా చికెన్షవర్ చాలా ఇష్టం అండి మీరు ఎక్కువగా ఏది తింటుంటారండి చికెన్ ఏ అండి చికెన్ ఆ చికెన్ ఫ్రై గాని లేకుంటే ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఫిష్ ఉంటుంది సండే ఫిష్ ఫ్రై లేదా ప్రాన్స్ ఏవో ఒకటి తింటా ఉంటామండి అదిగాక ఒకేషనల్ గా ఎప్పుడైనా ఫంక్షన్స్ వెళ్ళినా లేదా రిలేటివ్స్ వచ్చినా లే లేదా ఫ్రెండ్స్తో కలిసి అట్లా హోటల్స్కి వెళ్ళడము అక్కడ అక్కడ సం రకరకాల డిషెస్ తినడము
ఉమ్ ఇంకా
ఇంకా ఎక్కువ ఏం లైక్ చేస్తారండి మీరు స్వీట్స్ లో చకట్లీ అంటే ఇష్టమండి అదికాక మన మడత కాజా ఇష్టమే అన్ని తింటానండి మీరేం తింటారండి మీకేమి ఇష్టమండి
నేను ఎక్కువ గులాబ్ జామ్ లూజ్ చేస్తానండి నాకు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టము బ్రెడ్ తో చేస్తారు కదా పంచదార పాకం బట్టి అదొకటి ఇష్టము కలకం కాండ ఏదో అంటారు కదా దాన్ని అదొకటి ఇష్టము అది బాగా అది నేను బయట తేను ఇంట్లోనే చేస్త
ఇస్తానన్మాట మా పిల్లల ఇష్టమని ఒకే మీ వారికి ఏమి ఇష్టమండి స్వీటు మీ వారు అన్ని తింటారండి మీ వారిని చాలా తక్కువ చూస్త ఉంటాం ఫ్యామిలీ గెదరింగ్స్ గూ రారు ఆ రోజు మీరు వచ్చారు డిన్నర్కి సార్ రాలేదు
మా సారు కొంచెం బిజినెస్ పని మీద బిజీ ఉన్నారు అందుకని రాలేదండి
చెప్పారు మా సార్కి బిర్యానీ అంటే ఇష్టంమని అవులే కాని కానీ ఏం చేస్తాం బిజినెస్ పని మీద కొంచెం బిజీ అయి ఆయన ఫంక్షన్‌కి ఎటెండ్ కాపోయారు ఒకే యాక్చువల్లీ ఆ రోజు మా ఇంట్లో ఒకేషన్ ఉన్నప్పుడు మీకు ఇన్విటేషన్ పంపించాను మీరు మిస్ అయ్యారు చాలా రకాల డిషెస్ చేసుకున్నాము
ఓకే ఓకే ఆ ఇంకా ఏంటండి మీకు ఇంట్రెస్ట్ అయినవి
ఇంకేముంటాయండి మామూలుగా స్వీట్స్ ఇష్టము రైస్ లో రకరకలు పలావస్ ఇష్టమే మీరేం చేస్తుటాను అండి రెగ్యులర్గా వెజ్ అంటే మీరు ఏదనా స్పెషల్ అంటే స్పెషల్ అంటే నేను కాజు బిర్యానీ ఎలా చేస్తారండి కాజు బిర్యానీ మామూలు బిర్యానీ లాగే బిర్యానీకి ఐటమ్స్ వేసేవన్నీ వేసి
మామూలుగా ఆ అదేంటి ఐటమ్ స్ అన్ని వేసి కాజు ఎక్కువ వేస్తామండి అది మ్ పన్నీర్ రైస్ ఒకటి చేస్తాను ఓ అదేంటి పుదీనా రైస్ చేస్తాను కొత్తిమీర రైస్ చేస్తాను కరేపాక రైస్ చేస్ సాను అల వెరైటీ
ఏదో వైరైటి చేస్తు ఉంటనండి ఓకే బేకరీ ఐటమ్స్ తింటారాండి బేకరీ ఐటెమ్స్ అంటే తక్కువ నేను బయట ఎక్కువ ప్రిఫర్ చెయను ఇంట్లోనే చేస్తానండి స్నాక్స్ కూడా ఈవినింగ్ టైమ్ ఒకే పునుగు అని లేతే బర్గర్ అని పిజ్జా అని అవి ఏవో చూసి యుట్యూబ్లో చూసి నేను కూడా నేను కూడా చేస్తా ఉంటానండి బయటికి వెళ్ళిన ఇప్పుడు అట్లా పిజ్జా బేస్లు దొరుకుతాయి మనకి ఆ బేస్లు తీసుకురావడం ఇంట్లో ఓవెన్ ఉంది ఒకటి ఓవెన్ లో పిజ్జా బేస్ పెట్టి దాని పైన మన టొమాటో ఆనియన్ ఆ అదొ ఒక ఆకుంటది మన అవి ఆకులే ఎసి అవి టాపింగ్స్ ఎసి దానిపైన అది బేక్ చేసి తర్వాత బయటికి తీసి దానిపైన ఒరిగలో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అట్లా పిల్లలకి బెడ్ మా పిల్లలకు బెసడుతూ ఉంటాం మేము తింటూ ఉంటాం అండి అంటే ఎప్పుడో ఒకేషనల్ గా అట్లా రెగ్యులర్గ కాదు రెగ్యులర్గా జంక్ ఫుడ్ దినడం కరెక్ట్ కాదని పెట్టను పిల్లలకి ఎప్పుడో ఒకసారి అట్లా మేము కూడా చాలా తక్కువ అండి బయట తినేది మోస్ట్లీ ఇంట్లోనే ఏదో ఒక వెరైటీ చేసుకోవడము మావిడ సున్నుండలు బా చేస్తారు ఒకే మ్ గచ్చ వాళ్ళ ఊరు ఆత్రేయపురం అక్కడి నుంచి పూతరేగకులు వస్తా ఉంటాయి ఓ అవి ఒకటి ఉంటాయి తర్వాత నాకు కాజాలు అవి వస్తా ఉంటాయి ఇంకా మోస్ట్లీ స్వీట్స్ అండ్ హార్ట్సే అండి అంతే ఈ పిల్లల కూల్ డ్రింక్స్ అవి కూడా నేను ప్రిఫర్ చేయను అసలు ఓకే ఓకే మ్ అట్లా ఉంటుందండి సునుండలు ఇంట్లోనే తాయారు చేస్తార అండి లేకపోతే బయ ఇంట్లోనే ఇంట్లోనే మా మా వైఫ్ బాగా చేస్తారు సున్నుండలు ఆ రోజు యాక్చువల్లీ మిమ్మల్ని పిలిచిన లొకేషన్ లో పెట్టాం మీరు రాలేదు మిస్ అయిపోయరు ఓకే ఉమ్ ఇంకా అండి మొన్న కాజు బియానీ ఛైసాను బా ఇష్టంగా తిన్నా మళ్ళ మళ్ళీ చేయమంటు అ ఒకే వెరైటీ ఉంది కాని ఆల్ వెరైటీస్ స్త ఉంటారు అన్నమాట ఓకే ముదీనా రైస్ అని అట్లా వెరితే మారుస్తూంటాది దాంట్లో కూడా కాజు వేస్తారాండి అన్నిటి అవసరాన్ని ఓకే బట్టండి ఉన్నప్పుడే లేకపోతే లేదండి మొన్న మా వైఫ్ కూడా బ్రెడ్ తీసుకొచ్చి డబుల్ కా మీటా చేశారు ఓకే ఆ పాలు నెయ్యి షుగర్ స్వీట్స్ అన్ని యాడ్ చేసి దాంట్లో కొద్దిగా ఫ్లేవర్ ఏదో వేసి చేశారు మ స్వీట్స్ బాగున్నాయి ఆ రోజు అండ్ తర్వాత ఆ రోజు బూంద కూడా చేారు మన శనగ పిండిని పట్టించి ఓకే బూంది లాగా చేసారు ఇంట్లో నే హోమ్ మేడ్ అండి అన్ని నేను బయట నుంచి క్ ప్రిఫర్ చేస్తాను ఓకే యాక్చువల్లీ ఇంతకు ముందు టూ ఇయర్స్ బ్యాక్ మా బిజినెస్ ఇదే ఫుడ్ బిజినెస్ ఓకే స్నాక్స్ అవి చేసే వాళ్ళము సో అట్లా విఆర్ ప్రొఫెషనల్స్ దాంట్లో సో ఫుడ్ మీద అవగాహన ఉంది బాగా చెప్పారు అద అదేండి బాయ్ అండి
ఉంటానండి బాయ్ బాయ్ బాయ్ ఆ